లొ
హలొ ఎలా ఉన్నారు
బాగున్నాన్
చాల రోజుల్ తర్వాత తీరిగ్గ మాట్లాడ్కునే అవకాశం దొరికింది
నమస్కారం ఔనండి నిజమే ఈ రోజుల్లో అందరూ పరిగెడ్తూనే ఉన్నార్ గద ఇలా కాస్ సెప్ ప్రశాంతంగా మాట్లాడ్కోడం అర్దైపోయింది ఇంకేంటి విశేషాల్
విశేషాలేముంటాయండి రోజువారీ పనులే కానీ ఇ మధ్య వాతావరణం బలే వింతగా మారిపోయింది కదా ఉదయం ఎండ ఉంటే సాయంత్రానికి చల్లబడిపోతుంది
నిజమేనండి పర్యావరణంలో మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నయ్ ఒకప్పుడు కాలాలు పక్కాగా ఉండేవి ఇప్పుడు ఎప్పుడు వర్షం బడుతుందో ఎప్పుడ్ ఎండ గాస్తుందో ఎవర్క్ అర్థం కాట్లేదు. దీన్ వల్ల అందర్కి ఆరోగ్యం గుడ దెబ్బతింటోంది.
అవును అందుకే ఈ మధ్య ఆహారపు అలవాట్ల మీద అందరు శ్రద్ధ పెడుతున్నారు కదా మీరేమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే బయట వస్తువులు కాకుండా ఇంట్లోనే ఎక్కువగా వంట చేసుకోవడం లాంటివి
ఖచ్చితంగా అండి బయట ఎంత రుచిగా ఉన్నా ఇంట్లో అమ్మ చేసే ఆ పప్పు చార్ ఇచ్ చ్చే తృప్తి వేరు. అసల్ మన చిన్నప్పుడు అసల్ హోటల్ తిండంటేనే తెలీదు గదా ఏ పండుగ వొచ్చినా ఇంట్లో నే రకరకాల పిండి వంటల్ చేస్కునే వాళ్ళం
బలే గుర్తు చేశారు ఆ రోజుల్లో ఇంట్లో అందరు కలిసి కూర్చోని కబుర్లు చెప్పుకొ టూ ఆ పిండి వంటలు చేయడం ఒక పెద్ద వేడుకల ఉండేది. ఇప్పుడు అందరు ఫోన్లో బిజీ అయిపోయారు. ఎదురుగా ఉన్న మనిషితో కూడా మాట్లాడం లేదు.
నిజం చెప్పారు ఈ టెక్నాలజీ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కన్పిస్తున్నయి. అప్పట్లో ఏదైనా సమాచారం తెలియాల్నంటే రేడియో వినేవాళ్ళం లేదా పేపర్ చదివే వాళ్ళం ఇప్పుడు అరచేత్లో అన్నీ ఉన్నాయి గాని అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సతం మత మౌ తున్న
అవునండి సోషల్ మీడియా వల్ల మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది అని నా అభిప్రాయం. అందరు ఫోన్లో ఫోటోలు తీస్కుంటూ సంతోష పడుతున్నారు. తప్ప ముఖాముఖి కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోయింది.
టండి మరి మధ్య ఏదైనా మంచి పుస్తకం గాని సినిమాగని చూసారా కాసేప్ ఈ లోకం నుంచి బయటపడ్డానికి అది బాగా ఉప్ ఉపయోగ్ పడ్తాయి గదా
నిన్ననే ఒక పాత సినిమా చూసానండి. ఇప్పటి సినిమాల్లో గ్రాఫిక్స్ బాగుంటుంది కానీ అప్పటి సినిమాల్లో ఉండే ఆ సహజత్వం ఆ పాటలు ఈ కొత్త సినిమాల్లో ఉండవు కదా అండి
కథలో బలం ఉంటేనే కదా ఆ సినిమాల్ మంచి పెద్దకునేది ఆ పాటల్ గుడా అప్ అప్పట్లో ఎంత మధురంగా ఉండేవి ఇప్పట్కే పాత పాటల్ వింటేనే మన్సుకు ప్రశాంతంగా అన్పిస్తుంది. మీరన్నట్టు అప్పటి గాయని, గాయకుల గొంతులో ఉండే ఆ మాధుర్యం మళ్ళీ రావడం కష్టమే
సరే గాని మీకు ప్రయణం చేయడం అంటే ఇష్టమేనా ఈ మధ్య ఎక్కడికైనా అ వెళ్ళారా మీరు?
ప్రయాణాలంటే చాలా ఇష్టం అండి కానీ ఈ పని ఒత్తేల్లో సమయం దొర్కడమే కష్టం అయిపోతుంది. ఏదైనా ప్రశాంతమైన కొండ ప్రాంతానిక్ వెళ్ళి ఈ గోళకి దూరంగా కాసేప్ గడపాలనుంది. ప్రకృతి ఒడిలో ఉంటే మన ఒత్తిడంతా మాయ్ యమైపోతుంది గదా
అవునండి అది నిజమే ప్రకృతికి మించిన వైద్యం మరొకటి లేదు. సరే మరి ఈ రోజు రాత్రికి భోజనం ఏం ప్లాన్ చేసారు ఏదైనా స్పెషల్ చేస్తున్నారా?
ఏం లేదండి సాదా సీద భోజనమే కాస్త వేడి వేడి అన్నం ఆవకాయ ఉంటే చాలు మన తెలుగు వాళ్ళక్ ఆవకాయ ఉంటే ఇంకేం అక్కర్లేదు గదా
మరి ఈ మధ్య ఏమైనా కొత్త విషయాల్ నేర్చుకున్నారా మీరు?
లేదు పాత పన్లతోనే సరిపోతుంది మీరు?
నేను కొంచెం వంట నేర్చుకుంటున్నాను అంతే
అవునా ఏ వంటలు నేర్చుకుంటున్నారు అండి
చిన్న చిన్నవి పప్పు చారు వ లాంటివి
మంచి విషయం సొంతంగా వండుకుంటే ఆ రుచే వేరు బయట ఫుడ్లల్లో ఆ రుచి రాదులేండి
నిజమే కనీ సమయం చాలా పడుతుంది ఆ వంట చేయడానికి
టున్నార్ గదా అలవాట్ అయితే త్వరగా అయిపోతుం
అవును మరి మీ దగ్గరా ట్రాఫిక్ ఎలా ఉంది.
ఆ ట్రాఫిక్ అబ్బో చాలా దారుణంగ ఉందండి ఒక రెండు కిలోమీటర్ ఎళ్ళడానికి రెండు గంటల్ పట్టిన్ నట్టన్పిస్తుంది నాకైతే
అవునా ప్రయాణం కష్టమవుతుందా
కష్టం అంటే కష్టమే అయితుందండి అవును గంటల కొద్దీ రోడ్ల మీదే ఉంటున్నాం ఇంటికి ఆఫీస్ నుండి ఆరింటికి బయలుదేరితె ఇంటికెళ్ళేసరికి ఎయిట్ అయితుంది అని చాలా మంది చెప్పుకుంటు ఉన్ ఉంటారు రోడ్ల పైన చూస్తు ఉంటె
నిజమేనండి ఈ మధ్య వాహనాల సంఖ్య పెరిగిపోయింది కదా
ఆ వాహనాల వల్ల పొల్యూషన్ గూడ ఎక్కువైపోయింది బయట గాలి పిల్చుకోవాలన్న భయమెస్ స్తుంది అసలు
నిజమేనండి అందుకె అందరికి ఈ మధ్య దగ్గు జలుబు అ లాంటి సమస్యలు ఒస్తున్నయ్ కదా
నిజమే జాగ్రత్తగుండాలి మనం గూడ మాస్క్ పెట్టుకొని ఎళ్లాల్సి వస్తుంది బయటికేళ్తే గూడ
అవును మరి సాయంత్రం ఏం చేస్తారు
సాయంత్రం అంటె కాసేపు టీ తాగి అట్ల బయటికేళ్తానండి కొంచెం చల్లగాలి ప్రశాంతంగుంటుందన్ నెళ్తాను
మంచిది గాలి తగిలితే మనసుకు చాలా బావుంటుంది కదా
అవును ఎప్పుడు గదిలోనె ఉంటే బోరు గొడుతుంది మళ్ళీ ఏదో ఒ రూమ్ లో బంధించిన ఫీలింగ్ ఒస్తది కాసేపు బయటకెళ్తే పది మంది మనుషులైనా కనిపిస్తరు గదా
నిజమె కరెక్ట్ గ చెప్పారు మరి మీ చిన్నప్పటి రోజులు ఏమైన గుర్తున్నాయా మికు
ఒ చాలా బాగా గుర్తు అప్పుడు ఫోన్లు లేవు కదా
అవును అప్పుడు అందరం ఆ ఒకటే మనసుతో గడిపే వాళ్ళం కదా
నిజమె వీదిలో అందరం కలిసి ఆడుకునే వాళ్ళం అందరం కలిసి మంచిగ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం
నిజమేనండి అసలు ఆ రోజులు మళ్ళి రానే రావు కద మనకి
నిజమె ఇప్పుడంతా మారిపోయింది
అవును పిల్లలు కూడ ఫోన్లకే పరిమితమైపోతున్నారు ఎవరు బయటికెళ్ళి ఆడుకోట్లేదు
ఖచ్చితంగా ఇది చాలా బాధకరమైన విషయం అప్పుడప్పుడు వాళ్ళని చుస్తే అనిపిస్తుంది వీళ్ళు బాల్యం మొత్తం పొ పొగొట్టుకుంటున్నారు మనలాగా అసలు తిరగలేకపోతున్నారని
అవునండి అసలు అవును మిరు వ్యయం లాంటివి ఏమన్న చేస్
అంటె ఈ మ ధ్యనె ప్రయత్నిస్తున్నాను కానీ రోజు కుదరదండి ఎక్కడ ఈ పని స్ట్రెస్ వల్ల అసలు టైం దొర్ కదు సరి
నేను రోజుకి పది నిమిషాలు చేస్తున్నాను కనీ సమయం అలా
హు మ్ మరీ ఈ మధ్య ఆకాశంలో నక్ష త్రలన్ చుసారా అండి
లేదు సిటిలో అసలు కనిపించడం లేదు కద
నిజమె అంతా వెలుగుతొన్ మాయమైపోయింది ఎక్కడ చుశినా పెద్ద పెద్ద లైట్లు పెడుతున్నారు అసలు ఆట్ ర్శం కనిపియట్లె పెద్ద పెద్ద బిల్డింగులు
అవునండి అసలు పల్లెటూర్లో అయితే భలే కనిపిస్తాయి అవన్ని
టుంది ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఒచ్చింది కాబట్టి బయట ఆరు బయట మంచం వెసుకుంటే అసలు ఆకాశం ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది
ఔనండి మరి ఈ మధ్య ఎమన్న మొక్కల్ నాటారా మీరు మొక్కల్ నాటడం అంటే ఇష్టమా మీకు
అవునండి ఇష్టం మొన్ననే చిన్న కుండీలో ఒక పూల మొక్క పెట్టాను అది నాటుకున్నటుంది ఇంకా పెరగాలి
మంచిది అది పెరుగుతుంటే చూడ్డానికి భలే ఉంటుంది కదా మనకి
స్తున్నాను ఎలాగో కొన్ని రోజులు బడుతది కదాండి
ఆ మొక్కలతో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అసలు
నిజమే మరి మీ దగ్గర కరెంట్ బోతుందా ఎప్పుడైనా
ఈ మధ్య తరచుగా పోతుంది
మ్ ఔనా అప్పుడేంజేస్తున్నారు మరి కరెంటు పోయినప్పుడు అంటే టీవీలుండవ్ కదా ఏం చేస్సర్ ఇగ
ఏముంది ఏం లేదు ఖాళీగా కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమే అంతే
మంచి పని చీకట్లో అవే తోడు గదా ఇంకా
ఆ ఆ అవును మరి పాత రేడియో పాటలు వింటారా మీరు
ఎక్కడండి ఇప్పుడన్ని ఫోన్లోనే అప్పుడప్పుడు వింటాను ఆశబ్దం వింటే ఏదో హాయ్ ఫీలింగ్ అలా ఓస్తది
ఇప్పటి డిజిటల్ సౌండుకంటే అదే బాగుంటుంది కదా
అవును మనుషుల మధ్య అనుబంధం గూడా అలాగే ఉంది ఒకప్పటి బంధాలే బాగుండేవి అనిపిస్తుంది ఇప్పుడు మొత్ మొత్తం ఫోన్లలోనే ఏవి జూపెట్కున్నా ప్రేమలైనా బాధలై నా ఒక స్టేటస్ బెట్టాలె అయిపోతుంది అంతే
కరెక్టేనండి అన్ని మెకానికల్ అయిపోయాయి కదా
నిజమే మరి మీ దగ్గర మార్కెట్కి వెళ్తార
వారానికొక్కసారి ఉంటుంది ఆప్పుడు వెళ్ళి ఇగ కూరగాయలు అన్ని కావాల్సినై తీసుకొచ్
అవునా అక్కడ రద్దెట్లుంటుంది మరి బాగా జనాలు ఉంటున్నారా
చాలా ఎక్కువగా ఉంటుంది అందరూ అరుస్తూ ఉంటారనమాట
కానీ అక్కడ తాజా కూరగాయల్ దొరుకుతాయి గదా మీకు మార్కెట్లో
ఔను ఆ అనుభవం సూపర్ మార్కెట్లో రాదు
నిజమే అక్కడ రేట్లు గూడా తక్కువే ఉంటాయి సూపర్ మార్కెట్లో అయితే మన మార్కెట్ లో ఉన్న దానికి డబల్ రేటు పెట్టి అమ్మేస్తారూ మళ్ళీ అంత స్వచ్ఛంగా గుడా అనిపియ్యవవ్వి
నిజమేనండి కానీ వెళ్ళడానికే కొంచెం కష్టం అవుతుంది
అవును ఏం జేస్తాం బద్ధకం ఎక్కువై పోయింది మనకైనా ఎవరికైనా ప్రతోక్కరికి
నిజమేనండి సోఫాలో కూర్చొని అన్ని ఆర్డర్ చేసుకుంటున్నాం కదా బద్ధకం ఎక్కువనే అయిపో
అందుకే శరీరానికి వ్యాయామం తక్కువైంది
కరెక్టేనండి అందుకే రోగాలు కూడా పెరిగిపోతున్నాయి
ఔను మరి మీకేమన్నా అలవాట్లు ఉన్నాయా
కాసేపు ఓంటరిగా కూర్చోవడం అంతే అలవాట్లు అంటే ఏం లేవు
అది మంచిది మన గురించి మనం ఆలోచించ్
ఔను అంత గోళగోళగా ఉంది కదా
మ్ నిజమే నిశ్శబ్దం అంటే ఎవరికిష్టం ఉండదు
కానీ అది మనసుకు చాలా అవసరం కదండి నిశ్చిబ్దంగా ఉండడం
అవును సరే మరి కళ్ళు నొప్పిగా ఉన్నాయా మ్ అయితే ఫోన్ ఆ అంటే డే మొత్తం ఫోన్ టీవీ జూసుంటాం గదా కాసేప్ ఫోన్ పక్కన పెట్టేయం
ఆ అయితే ఫోన్ పక్కన పెట్టేసి ఏవైనా ఆటలు అలాంటివి ఆడు కుంటే మంచిది మనకె
రేప్ ప్రశాంతంగా మాట్లాడుకుందాం
తప్పకుండా చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడడం నాకైతే
నాగ్గుడా అండి ఉంటాన్ మరి
సరేనండి నమస్కారం
మ్ నమస్కారం అండి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి మరి ఇట్లా అన్ని గుర్తు ఏసుకుంటూ ఉండు
సరేనండి చేస్తాను తప్పకుండా